అమ్
నమస్తే అండి ఏం చేస్తున్నారు బాగు అవునండి బాగున్నామండి ఏం చేస్తున్నండి ప్రజెంట్
ఏం లేదండి ఇక ఈ సమ్మర్ కదా కొంచం ఇప్పుడే నాకు ఇంటి ముందు మస్తు చెట్లు ఉంటాయంండి అయితే చెప్ప మా ఇంటి ముందు బాగా చెట్టు ఉంటద అండి చెట్టు పెద్ద చెట్టు
అవునండి
చెట్టు కింద మ ఆ మచం ఎస్ ం పాడుకున్నాంను ఏమో
ఓకే ఓకే మీ ఆఖీలో పడుకున్నారా మంచం వేసి
అయితే చల్ల గాలి చల్ల గాలి న వ తే కదండి
అవునండి సంపత్ సరి తీసుకోవాలండి ఆ గాలి వ్యాపాక చేట్టు కిందనా అండి వ్యాపాక చేట్టు కిందనా అండి
అవునండి
ఉ వాయిస్ కాట్ గా
నండి యాప చెట్టు కిందనేనండి
అవునా ఆ వేప చెట్టు స్పెషాలిటీ ఏంటి అండి చెప్పండి
టే ఇప్పుడు చెడుగాలినంతా తీసేసి మంచి వాతావరణాన్ని మనక అందిస్తుంది
అవునండి ఇంకా వేప చెట్టుతోనే ఏమవుతాయండి
యప చెట్టితో ది మన చుట్టుపక్కల ఉన్న ఒక ఆ బ ఇండ్ల గూడా మంచి ఆక్సిజన్ ఇస్తుంది అదో ఒక చెట్టు వెయ్యి వెయ్యి చెట్ల తోటి సామానం కాబట్టి గ ఇకా మనం ఫ్యాన్ల కింద కూలర్ల కింద ఉన్న దానికన్నా ఆ చెట్టు కింద ఉండడం చాలా ఆ శాంతంగా మంచి వాతావరణం కూల్ కూల్గా ఉంటాయండి
ఇంకా వేప మీకు ఏమంటారండి ఈ వేపతో వేప తోని ఆకుతోని సోప్ సోప్ కూడా అవుతుందండి ఇప్పుడు ఎల ర్జీ ఉన్నవాళ్ళకయితే ఆ వేపాకుతోని నీమ్ సోప్ అని వెళ్తుందండి ఇప్పుడు
అది ఎలా చేస్తారండి మీరేమన్నా ఇంట్లో ప్రిపేర్ చేస్తారండి
ఇప్పుడు షాపులోనే దొరుకుతున్నాయి
ఇట్లా ఇంట్లో గూడా అంటే కొన్ని యూట్యూబ్లలో చూపెడతారు కదా ఆ ఇంట్లో గూడా నేచురల్గా ప్రిపేర్ ఇప్పుడు
ఆ నాచురల్ గా వ్యాపాకు తీసు తీసుకొచ్చుకొని మొత్తం దాని నూరేసుకొని అందులో ఆ ఫస్ట్ పు వేసేసుకొని పేస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చండి మనకి బాడికి కూడా పేట్టుకుంటే కొంచెం మనకి ఎలర్జీ ఉండదు
మీరు ప్రిపేర్ చేసుకుంటార అండి రోజు అట్ల
లేదండి ఎప్పుడో అట్లా రోజు చేసుకోమండి
అట్లా చేసుకో బావుంటది అన్నట్టు
ఆ చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా మన బాడీకి ఇలానె అలెర్జీ అయినట్టు అనిపిస్తే మనం అలా ఇంట్లోనే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి
అవును అవును ఇంకా మీ ఇంటి ముందు ఏమన్నా అలోవేర చెట్లు అలా ఉన్నాయండి
మా ఇంటిముందండి ఒక ఫ్లవర్ చెట్టు ఉందండి రెడ్ రె రెడ్ ఫ్లవర్ చెట్టు ఉందండి మాకు అది బాగా పెద్దగా అవుతదండి మొత్తం రెడ్ కలర్ ఫ్లవర్స్ అవుతాయండి ఆది మా పందిరి మొత్తం మొత్తం అయిందండి మస్లాబ్ పైకి కూడా అయిందండి చెట్టు పేరు ఏంటిదో కాని ఆ రెడ్ కలర్ ఫ్లవర్స్ అవుతాయండి పెద్ద పెద్ద ఫ్లవర్స్
అది నూరు వరాల చెట్టు అంటరు చూడండి యాండీ
అది సేమ్ ఎలా అంటే ఆ బంతి పూల లాగా గుంపులు గుంపులు కావచ్చు తండి ఆ కావచ్చు మేబి అదే నేమ్ కావచ్చు ఆ హస్ ఇంకా హలో మీ సిగ్నల్స్ అందట్లేదండి మాకు.
ఎనీ టైమ్ ఎనీ టైమ్ పుస్తదా అండి అది.
ఆ లేదండి ఓన్లీ చలికాలంలోనే ఎక్కువ అవుతందండి అది ఎండాకాలంలో అయితే ఫ్లవర్స్ అవ్వవు. చలికాలంలోనే ఫుల్ ఫ్లవర్స్ అవుతాయండి
ఆ అవే మన్న మీరు అంటే అవి ఇట్లా పూసిన తర్వాత ఎండిపోయి రాలిపోయమన్నా అట్లా అయితద అండి.
తండు మొత్తం ఎండిపోతే ఫ్లవర్స్ కొంచెం బ్లాక్.
కాయలు కాయలు ఎమన్నా అయితే చేయండి
ఆ దానికి ఫస్ట్ చిన్న చిన్న కాయలాగా అవుతాయండి గుంపులు గుంపులుగా. దాని తర్వాత అందులో నుంచి చె ప్లవర్ అవుతుందండి పస్ట్ బర్డేఅవుతుంది రాన్ రాన్ ఎంత ఫ్లవర్ అవుతుందండి ఇంకా అది కొంచెం లాస్ బ్లాక్‌ బ్లాక్ అవుయి త్రూ టూ త్రీ. తర్వాత బ్లక్ బ్లక్ కయేసి రాలిపోతాయండి ఇక
ఆ
ఇంకా మాకు జామ చెట్టులు కూడా ఉందండి రెండు జామ చెట్లు కూడా ఉన్నాయి మాకు ఫుల్లు జామకాలు అవుతాయి మాకు.
కనీ ఆ జమ కాయలు స్వీట్ గా ఉంటాయా అండి
ఆ ఒక చెట్టు ఏమో స్వీట్ గా ఉంటందండి చిన్నగా అవుతుది స్వీట్గా ఉంటు. కదే ఇంకో చెట్టుకు పెద్ద పెద్ద జామ కాయలు అవుతాయి కాని అంత. లో ఇ అంటే కదండి అవి బాగా హార్డ్గా ఉంటాయి అవి తినడానికి రాదండి చెట్టుకి
మరి ఇంకొకటి ఆ
ఆ ఆ జామకాయ ఒక్కొక్కసారి ఆ సగం కూడా పురుగులాగా అవుతదండి ఒక చెట్టుది ఒక చెట్టుకి మంచిగా అవుతుందండి దా
ఆ మా ఇంటి సైడ్ కూడా ఒకటి పెద్ద జామ చెట్టు ఉండే అయితే అది ఏమైందంటే అవి చిన్న కాయల కని మస్తు స్వీట్ ఏం స్వీట్ అంటే ఫుల్లు స్వీట్ అయితే మ బాప్ పెద్ద గడ్పూ దువారాలు లచ్చి అయితే గాడ్పు పు దువారం వచ్చినప్పుడు అ అవి చెట్టు విరిగి పడు పెంది ఆ విరిగి పడిపోతే మళ్ళీ అందులోకి కెళ్ళే మొల్కల్ ఏళ్ళినై ఇప్పుడు మంచిగానే గోడలు లెవల్ అయింది ఇగ మరి కాయలుగాయడు డానికి ఇంకా వన్ ఇయర్ పడుతుది కావచ్చు కానీ చాలా టేస్టీగా ఉండే అవి ఎప్పుడు కూడా ఎక్కడ జూలేదు లాలంటు చిన్న కాయ
కాయలు చిన్నగా రౌండ్ గా ఉంటాయి కదండి అది బాగా టేస్ట్గా వస్తు తారే ఉంటాయండి మా అమ్మ వాళ్ళకి ఉందండి ఆ లేదండి మామి చెట్టు లేదు మాకు అంత ప్లేస్ లేదు ఉన్నంత ప్లేస్ తోనే మేము చెట్లు పెట్టుకున్నా మళ్ళీ స్లాప్ పైన మేము అన్ని అన్నిట్లో తొట్లలో ఆ ట్రబుల్లో బకెట్లలో అన్ని చెట్లు పెట్టుకున్నామండి
ఆ
రోస్ చెట్టు ఉంది మాకు పుదీనా చెట్టుంది మెంతి చెట్టు ఉంది
పైన గార్డెన్ ఉందా అండి మీకు
చిన్న గార్డెన్ లాగా మేమే చేస్తున్నామండి
ఆ మీరు ప ప్రిపేర్ చేస అలాంటి అయితే ఎట్లా అండి ఎల్లా పెడతారు తొట్టిల్లాలన లేకుంటే స్లాప్
తొట్టల్లనే ఆ తో మట్టిలలోనే మట్టేసి పెట్టుకున్నాం ఇకేస్ ఇంకా వేస్ట్ వేస్ట్ డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు ఆ బకెట్స్ పాడైపోయి అన్ని వాటి లో కూడా మేము డెకరేషన్ చేస్తున్నాం వేసేసుకొని చెట్లు పెట్టుకున్నామండి అని
మరి వాటర్ ఎట్లా రోజు వెళ్ళి పోస్తారా అండి
ఆ రోజు ఇంకా పైకి వెళ్ళి ఎక్కేసి అందులో ట్యాంకీ ఉంది కదండడి ఆ ట్యాంకీలో నుంచి వాటర్ తీసుకొని మేము వాటర్ పోస్తామండి
ఆ
అవునండి అవును ఆ
అరే నిమ్ చెట్
నిమ్మ చెట్టు పెట్టినాం కదండీ అది రంజన్లో పెట్టినం అండి అది పెద్ద కావట్లేదు అంతలోనే అక్కడనే ఆగిపోయింది ఇంకా దాని కింద గ్రోతింగ్ అంటే బాగొస్తుంది కదా అండి
అది మెల్లగా లేపుకొచ్చి కింద పెట్టాలండి
అదే కదా అదే కింద నీడనే ఉంద అండి ఇటు ఒక్క జామ చెట్టు అటుఒక్క జామ చెట్టు ఉంది పందిరు ఉన్నన్నా సో అది నీ నీడలు ఉంటది అనేసి తీసుకొస్తలేరురండి ఇకా అది
ఆ
ఇంకా ఇంకా మీకు ఏమేం చెట్లు ఉన్నాయండి ఇంకా ఇంట్లో
మరి కర్రీయమ్మ చెట్టు ఉందా అండి
ఉండే అండి మా ఇంటి ఎనకాల ఉంటే వాళ్ల వేరే వాళ్ళ ప్లేస్ లో ఉండే అన్నట్టు మేము పెట్టుకున్నాం మస్తు పెద్దగా ఉండేయండి ఇ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారతే అతే ఇక చెట్టు తీసేసినాం వాళ్ళు కట్టుకున్నారండి
మళ్ళీ ఇప్పుడు ఒక కరివేపాకు దొరకుతాందా అండి బాగా ఫేమస్ అయిపోయింది కదా అసలు సిటీ లైన్ అయితే క కరివే పాకే దొరుకుతలేదు
దొరకట్లేదండి సిటీల ఆ ఇస్తారు ఇట్లా మాకు మా అమ్మ స్కూల్లో వర్క్ చేస్తానండి అయితే నాకు అక్కడ మా కాయమ్మలకి చెప్తే వాళ్ళు సిర్పూర్ నుంచి బట్పల్లి నుంచి తీసు కట్స్ ఇస్తారండి మాకు కరివే పాకు
ఆ
ఆ ఇ ఇక్కడ సిటీలో దొరుకుతులే ఫ్రెష్గా ఉంటంది సిటీగలో దొరకట్లేదు కదాండి ఇక
అవును మీరు కూడా ఒక కరివేమాకు చెట్టు పెట్టాల్సిందండి
పెట్టినామండి చిన్నగా అది ఇంకా ఇప్పుడే అంటు ఉంది ఇంకా రోజ్ రావాలి టైం పడుతు సరే అండి ఇంకా
ఆ కరివేపాకు ఇప్పుడు కరివే పాకు ఆకులు ఉంటాయి కదండి దాన్ని ఇట్లా ఆయి లా వేసుకని కూడా బాయిల్ చేసుకని పెట్టుకుంటే కూడా బాగుంటాది అంటా కదా
అవునండి హెయిర్ కి బాగా ఉంటదంట హెయిర్ కి మనకి డ్యాండ్రఫ్ అవ్వకుండా ఉంటదట బ్లాక్నెస్ బ్లాక్నెస్ వస్తుందఅంటా వైట్ హెయిర్ రావవా అంట అది పెట్టుకుంటే ఇంకా బలం అంటా హెయిర్స్కి సరే ఆయిల్ లో వేడి చేసుకుని పెట్టుకుంటే
మీరు వేసుకుంటార అండి ఎప్పుడున్నట్లా
ఆ అప్పుడప్పుడు అందులో కొన్ని అది కరియాపాకు కాదు కానీ కొన్ని మెంతులు ఆ ఇంకా అదేమంటరు కలంజీ అవి ఏసి వేడి చేస్తే పెట్టుకుంటామండి.
ఆ ఎక్కువ శాతం పాపకే చేస్తానండి మేం పెట్టుకోము ఆమె అన్నీ ఉన్న హెయిర్స్ అన్ని కట్ చేస్కుంది. ఆమె అన్ని హెయిర్స్ పోయినా అయితే దాని గ్రోతింగ్ రావడానికి మేం ఇంట్లో చేసినమండి.
మంచి పని చేస్
థ్యాంక్ యూ అండి హ ఆ మా ధన్యవాదాలండి మంచి మంచి చెట్ల గురించి ఫ్లవర్స్ గురించి తెల్సుకున్నామండి మేము ధన్యవాదాలండి